హలో నమస్కారామండి
నమస్కారమండి
ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారండి మేము కూడా చాలా బాగున్నామండి ఏం లేదండి ఖళియే మీరండి
నేను కూడా ఖాళీగానే ఉన్నానండి ఇప్పుడే తీరాగానండి
అవునా తిన్నారా అండి మరి ఏం కరీజ ఆ తిన్నానండి మీర ఏం కరీ చేసుకున్నారండి
చారు వంకాయ అలగడ్డ అండి మీరేం చేసుకున్నారండి
ఆ మాది సాంబార్ అండి
అవున
హ మనం ఈ రోజు జంక్ ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్ గురించి మెస్ తెలుసుకుందామా అండి
ఆ తప్పకుండా తెలుసుకుందామండి
ఆ ఇప్పుడు మనకి ఫుడ్ అనేది అసలు చాలా ఇంపార్టెంట్
అవున అవునండి ఫుడ్ మనం తినే ఫుడ్ వల్లనే మనది ఆరోగ్యం మరియు మనశ్శాంతి ఏదైనా ఆధారపడి ఉంటందండి
ఆరోగ్య కరమైన ఆహారం తీసుకుంటే మన శరీరానికి అంత మంచిదండి
అవునవునండి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవడం మరియు వాటర్ కూడా ఎక్కువగా తాగడము ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ తంటా అండి మళ్ళీ మనం ఆక్టివ్ ఉంటున్నాము ఎంత ఎనర్జీగా వర్క్ చేయగలుగుతున్నా అది కూడా మనం తినే ఆ ఆహారం పని ఆదర పడి ఉంటదండి మనం మంచి ఫుడు తిన్నప్పుడు మనకి ఎనర్జీ ఎక్కువ ఉంటంది మనం యాక్టివ్ గా ఉంటాం చాలా పనులు చేయగలుగు తం అదే మనం జంక్ ఫుడ్ అలాంటివి బయటి ఫుడ్ తినడం వల్ల మన ఆహార మన ఆరోగ్యం సరిగ్గా ఉండదండి
అవునండి నిజమే అసలు మనము బయటి ఫుడ్ అలాంటివి తినడం వల్ల ఏమైతుందంటే అసలు ఈ చిన్న చిన్న ఆ ఏజ్ అంటే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కల్లా గుండె జబ్బులు ఆ ఇలాంటి జబ్బులు కిడ్నీలో స్టా స్టోన్స్ రావడము రాళ్ళు రావడము పొట్టలు ఇలా గడ్డలు అవి ఇవన్నీ మనం చాలా చూస్తున్నాం కదండి
అవునవునండి చూస్తున్నాం చాలా వ వేరటి
ఉ అదంతా కొంచము తీసుకు కునే ఆహారం పైనే ఆధారపడి ఉంటది కదండి
అవున అవునండి మనమే గనక మంచి మంచి ఆహారం అంటే ఏదంటే ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఇంకా ఇలాంటివి తీసుకుంటే మనం చాలా హెల్దీగా ఉంటామండి కాకపోతే మనం ఈ ఫాస్ట్ సెంటర్ లో తినడము ఆ లేదంటే స్ట్రీట్ ఫుడ్స్ తనడము పూరీలని లేదంటే మంచూరియా న్యూడిల్స్ ఇంకా ఫ్రైడ్ రైస్ పని తినడం వల్ల వాడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయిల్ ని ఒకటేసారి కాకుండా రెండు మూడు స వాళ్ళు యూస్ చేయడం మరి మరియు దానిలో సాసెస్ వేయడము ఇలాంటి వల్ల మనకి చాలా రకమైన ఆరోగ్యాలు అనారోగ్యాలు వస్తున్నాయి మనం బాడీ లో మీరు అన్నట్టు ఇలానే స్టోన్స్ రావడం కడుపుల్లో చాలా గట్టలు అవ్వడం మళ్ళ అది కూడా చిన్న చిన్న వయసులోనే వస్తున్నాయి అంత ఎందుకండి ఇప్పుడు మనం కూల్ డ్రింక్స్ తాగుతున్నాం కదండి అవి కూడా చాలా డేంజర్ అండి కూల్డ్రింగ్స్ స్థమ్స్ అప్స్ గానీ మజాస్ గాని దీంలో చాలా వరకు షుగర్స్ ఉంటాయి కదండి ఇలా తీసుకోవడం వల్లనే అసలు వయసుతో సంబంధం లేకుండా షుగర్స్ కూడా వస్తున్నాయండి
అవునండి నిజమే అసలు మనం తీసుకునే ఫుడ్ ఎలాంటిది అైతుందో ఈ ప్రిజర్వేటివ్ఐ ఐటమ్స్ చిప్స్ ఇలాంటివి కూడా అసలు వీటి వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే మన ఆరోగ్యానికి కి ఆ చాలా నష్టం జరుగుతుందండి అది మనకి అర్థం కావడం లేదు ఆ మనమేమో ఎంత తినొద్దని చూసిన కూడా అసలు పిల్లలు వాళ్ళు వీళ్ళు అసలు విననే వినరండి మనం ఎంత చెప్పినా అసలు పట్టించుకోకుండా తింటూ ఉంటారండి
అవునవునండి మళ్ళీ ఇది ఏంటి చాక్లెట్స్ కూడా అండి చాక్లెట్స్ తినడం వల్ల కూడా క్యాలరీస్ చాలా పెరుగు చతున్నాయండి దాంతోబేసిటీ మళ్ళ ఉప్పు పెరగడము ఇలాంటివి చాలా అవుతున్నాయిండి అందుకే అలాంటివి చాలా మనం దూరం పెట్టాలి అవయిట్ చేయాలి మళ్ళీ మనము ఆరోగ్యమైన ఆహారం ఇలాంటి ఆకుకూరలే కానీ పప్పులు ఆ మళ్ళీ కూరగాయలు మళ్ళీ ప్రతి రోజు ఉడకబెట్టిన గుడ్డు తినడము చేపలు తినడం వల్ల కన్ను చాలా బాగా కనిపిస్తాయి మటన్ లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఇలాంటివి ఫుడ్స్ చాలా తినాలండి
నిజమే అసలు మనం ఆకుకూరలు ఇవన్నీ అసలు మనం సరిగ్గా తినం కాని అవి తింటే మనకి ఎన్ని అన్ని ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయిండి ఒకొక్కదంట్లో ఒక్కొక్క రకమైన విటమిన్స్ ప్రోటీన్స్ అవి అన్ని టె ఉంటాయిండి మనమేమో అవి ఏం తినకుండా ఏవేవో గడ్డి లాంటివి తింటూ ఉంటాము చెత్త లాంటివి తింటూ ఉంటాము
నండి అసలు చి నాక్ కూడా మళ్ళీ ఫ్రూట్స్ కూడా రండి ఫ్రూట్స్ తినడము మళ్ళీ ఫ్రూట్ జ్యూసెస్ తాగడము అయితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి మళ్ళీ ఈ లెమన్ వాటర్ మళ్ళీ కోకోనట్ వాటరవి ఉంటాయి కదండి అవి జామ పండ్లు తినడము మామిడి పండ్లు తినడము అరటి పండ్లు తినడము నే తినలో ఉన్న విటమిన్స్ మినరల్స్ అయి తే ఇంకెక్కడ దొరకవండి మనకు మనము ప్రతి రోజు చు మన తినే పదార్థంలో ఇలాంటివన్నీ కం ఖచ్చితంగ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి
అవునండి నిజమే మనము ఇలా ఈ ఫ్రూట్స్ ఇవి ఈ సమ్మర్లోనయితే ఇంకా వాటర్ మిలన్ దోసకాయ ఇలాంటియన్నీ మనం చాలా తీస్ కోవాలి మళ్ళీ మనం జ్యూసెస్ కూడా తరచుగా తీసుకుంటూ ఉండాలం ఎందుకంటే మన బాడీ డిహైడ్రేట్ కాకుండా అలా కాకుండా జూ సేస్స్ అవి ఇవి తీస్ టూ ఉండాలండి మళ్ళ బయటికి వెళ్తే ఈ మధ్యలో జ్యూసెస్లో కూడా కల్తీయేండి
అవునండి జ్యూసెస్ లో కూడా వాడు అసలు ఏమేమో కలుపుతూ ఉంటారండి కాకపోతే మనం అలా కాదండి మనం ఇంట్లోనే చేసుకొని చక్కగా దాంట్లో కొంచం చక్కెర వేస్ తీసుకొని తాగే వాటిలో తాగేవా తాగడమే బెటర్ అండి ఎందు ఎంటే అలాగ బయట ఉండవు కదండి వాడు ఐస్ క్యూబ్స్ ఎస్తాడు ఎక్కడిదో చక్కెర వేస్తాడు అవన్నీ తినడం వల్ల మా అవి కూడా తాగడం అస్సలు చెప్పాలంటే ఆ ఫ్రూట్ జ్యూస్ లో కూడా చాలా కల్తీ అలా తాగి మన ఆరోగ్యం ఆ ఖరాబ్ చేసుకోడం తప్ప ఏం లేదండి దాని బదులు మనమే ఏమైనా ఫ్రూట్స్ తెచ్చుకొని చక్కగా జ్యూసెస్ ఇంట్లోనే పెట్టుకొని తాగడం చాలా మంచిదండి
అవునండి నిజమే అసలు మన చేతులారా మనమే వెళ్ళి ఈ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం అండి మనం బయటి ఫుడ్ తినడం అంటేనే అది ఆరోగ్యం పా అది చేసుకోవడం అని అర్థం అండి అసలు
అవునండి మళ్ళీ ఇప్పుడైతే ఇంకా ఈ బిర్యానీలు ఒకటండి బిర్యానీలని మండీలని రెస్టారెంట్ లో ఇవయితే చాలా చూస్తున్నారండి బటర్లో నన్ ఇవన్నీ చేస్తున్నారు కాకపోతే ఇవి కూడా చాలా డేంజర్ అండ్ ఇంకా రెస్టారెంట్లో అయి అసలు మనల్ని ఆ కిచెన్ లోపలికి కూడా వెళ్లనివ్వరండి అంటే వాళ్ళు అక్కడ ఎలా చేస్
అవునండి నిజమే అసలు రెస్టారెంట్ల క వెళ్ళి తినడం కూడా మనం ఫ్రెష్ గా ఉంటాయి అని అనుకుంటాం కానీ అసలు అవి కూడా చాలా ఆ డేంజర్ అసలు ఏను నతోటి చేస్తున్నారు అసలు మంచి నూననైనా కాదా తినేను నేనైనా కాదా అనేది కూడా మనకు తెలియదండి
ఇన్ని అ కావల్సిన పదార్థాల అన్ని తెచ్చుకొని మనమే ఇంట్లోనే చేసుకోని తినడం చాలా మంచిదండి
అవునండి నిజమే మనం ఇంట్లో చేసుకొని తినడం ఎంత బాగుంటుంది అందరితోటి కలిసి తినడం మనము ఇంట్లో చేసుకొని తినేదానికి బయటిదానికి
అవున అవునండి అది ఆ బయట తినడం వల్ల మనం ఆరోగ్య అనారోగ్యం పాడైపోతుంది మళ్ళీ డబ్బులు కూడా నండి ఎంత రేట్స్ ఉన్నాయి అండి బయట ప్రతిదానికి మనం డబ్బులు పెట్టి మరీ మన ఆనారోగ్య ఆ అనారోగ్యానికి దారి ఆ తీస్తు తీసుకుంటున్నాం మన శరీరాన్ని
అవునండి అది కూడా నిజమే అసలు మనమే వెళ్ళి మనమే కొనుక్కొని మనమే తిని మనమే హాస్పిటల్ కి వెళ్ళి అలా చేసుకుంటున్నాండి అసలు అదే మన ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటే ఎంత బాగుంటుంది మన హ్యాండ్స్ తో టి మనం చేసుకోవడం మనం అయితే కొంచెం మరీ వాళ్ళంతా కాకుండా కూడా ఫ్రెష్ గా చేసుకుంటాం కదా ఆ
అవునండి మనం అలా మన అన్ని శుభ్రమైన శుభ్రంగా ఇక మళ్ళీ హైజీనిక్ గా చేసుకుంటాం కదండి వాళ్ళు చూసాడా అండి అక్కడ ఈగ లాలినవి మనకు తెలీదు దోమ లాలినవి మనకు తెలిదు వాళ్ళు ఎందుకండి వాళ్ళు బిజినెస్ చేస్తారు కాబట్టి ఎలా పడితే వాళ్ళు అలా పడేసుకుంటారు వాళ్ళు శు భ్రంగా ఉండాలీ వాళ్ళకు అలా ఏమింటది అదే మనం అయితే ప్రతి చిన్నది కూడా చూస్తూ మంచిగా శుభ్రంగా హైజీనిక్ గా చేసుకొని తింటాం కదండి నబ్బా
అవునండి నిజమే వాళ్ళు అసలు ఎప్పుడు చేతులు కడుక్కుంటారో ఎప్పుడు కడుక్కోరో అది కూడా తెలియదండి ఇవి అయినా కూడా మనం అక్కడికే వెళ్ళి కొనుక్కొని తింటూ ఉంటాము ఇవి చాలా వరకు మనం తగ్గించు కోవాలండి
అండి మెయిన్ గా తిన్నాలి అండి కాని మన పిల్లలు అయితే అసలు వినట్లేదండి అది ఇంట్లో వాటి కంటే వాళ్ళు బయటి ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్న రండి ఎప్పుడు చూసినా కూడా బయట పానీ పూరి తింటాము ఆ బెల్ తింటాము కేం తో తింటామని అంటారండి వాళ్ళకైతే చాలా వరకి మనం తినకూడద అని చెప్పాల్సిన బాధ్యత చూస్తే అది మనదేనండి అంటే ఏది ఆ మంచిదో ఏది చెడ్డదో అలాంటి ఫుడ్ చెప్ అట్లాంటి ఫుడ్ గురించి చెప్పడం అది మన మనది అది మన అవసరంలో
అవునండి నిజమే అసలు పిల్లలు ఎం మనం ఇంట్లో ఎంత రుచికరంగా చేసినా కూడా వాళ్ళకి ఎందుకో బయటి ఫుడ్ ఎ నచ్చుతది అండి ఆ పానీపూరిలు అంటారు వారంలో నాలుగైదు సార్లు తింటారు మళ్ళీ దాని వల్ల స్టమక్ అప్సెటు ఆ వాళ్ళ థింగ్స్ అట్లాంటివి ఫీవర్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి మనం చూస్తాం కదండీ
ఇప్పుడైతే ఇంకా వర్షకాలమే చాలా డేంజర్ అండి అస్సలు బయటికి వెళ్ళనివ్వకూడదు ఏమి కూడా బయటి పుడ్ తినని ఇవ్వ కూడాదు అండి
డి నిజమే మీ సమయాన్ని మాకు కేటాయించి నందుకు ధన్యవాదాలండి
ఓకే అండి మీ మీ కూడా మా కొరొకు కేటాయించినందుకు చాలా ధన్య ధన్యవాదాలు అండి ఈ రోజు మనం చాలా బాగా తెలుసుకున్నాము అండి
అవునండి నిజమే బాగా తెలుసుకున్నాం బాయ్ అండి